ఆ ఆ అదేనే ట్రిప్పు ప్లాన్ చేసు వెళ్దాం అనుకుంటున్నాం కదా ఎక్కడికి వెళ్ళదాం మో ఏంటి సంగతి ఎలా ప్లాన్ చేద్దాము అని ఆలోచిస్తున్నా నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా
నా ఐడియాస్ అయితే ఇక్కడ ద్వారకా అయితే బాగుంటాది అనుకుంటున్నా సమ్మర్
ద్వారకా నా మరి ద్వారకా నియర్బై ప్లేసెస్ ఏం వద్దా ద్వారకా ఒకటే విజిట్ చేస్తావా
ద్వారకంటే చుట్టుపక్కల ఉన్నాయి కదా
ఆ
అవి కూడా ఒక ఎయిట్ డేస్ టెన్ డేస్ అట్లా ప్లాన్ చేస్త మా అనుకుంటున్న
అవునా ఎవరెవరు వెళ్దాము అనుకుంటున్నాము
మనమా
ఆ
మన లేడీస్ ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగా
ఆ
ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్సు ఎవరు రోజుగా కాంత యాడ్ చేసి ఎంత మంది అయితం చూసి తర్వాత మళ్ళా డిసైడ్ చేస్తాం
మరి ఎగ్జామ్స్ మధ్యలో రావా
ఎగ్జామ్స్ డేట్లు ఫిక్స్ చూసుకోయే ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయో అవి తెలిస్తే దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవచ్చు
ఆ అదే ఆలోచిస్తున్నాను మళ్ళీ ఎగ్జామ్స్ దీనికి మళ్ళీ లింక్ పడిపోతే మళ్ళీ డబ్బులు వేస్ట్
మల్ల ఇబ్బందితంది కదా అవి మళ్ళా మనము బుక్ చేసుకొని చేసుకొని ప్రాబ్లెమ్ అవుదికదా హ్మ్
ద్వారకా కాకుండా చూటుప ఈ నియర్ బై ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావా
ప్లేసెస్ అంటే ఇప్పుడు సమ్మర్ వస్తా ఉంది ఎక్కడైతే బాగుంటాందో నువ్ చెప్పే
రాైజాక్ పోదమా
వైజాగ్ వేడ ఎక్కువ కదా వైజాగ
బీచ్ కి పోవచ్చు అక్కడే అరకు వ్యాలీ ఉంటుంది ఆ అరకు వ్యాలీ వెళ్ళొచ్చు లంబ సింగీ ఉంది అతవాత బోర్ రాి బన్నాయి
ఆ
తల తలత గుడిగా ఇలా మారేయడం అది ఇదంతా ఇప్పుడు వెళతే సమ్మర్ లో బాగుంటుంది కదా వేడికి కూల్గా ఉంటుంది
వేడికి కూల్గా ఉంటుందా వేడికి వేడి కదా
అంటే హిల్ స్టేషన్ కదా అరకు వ్యాలీ
ఆ అవునా ఏం చూడే పలాన్ చేయి మన ఫ్రెండ్స్ అంతా కలిసి పలాన్ చేస్తే నన్నీ యాారు చేయదాంట్లో ఓకే
ఆ ఏం చేూసావేమంట
వంటనా ఈరోజు సండే కదే పూజ ఉంటే పోయొచ్చా ఎంతవరకు
ఆ
ఆ అక్కడ ప్రసాదాం పెడితే తినేసి వచ్చ
ఉ
మధ్యాహ్నానికి చెయాలవంట
ఇక్కడ చికెన్ ను బిర్యానీ ను పన్నిర్ కర్రీ పెడతారంట
అవునా మార్నింగ్ మార్నింగ్ రిలేటివ్స్ వచ్చింటే ఇంకా అర్లీ మార్నింగ్ సెవెన్ కే శారీ ఇచ్చి పంపించాను
ఆ
ఇంకా దానికే ఇంకా ఊరికునే పూజకు పిలిసిరా అలా వెళ్ళి వచ్చాను ఇప్పుడే జస్ట్ వచ్చా నీ కాల్ వచ్చింది
అవునా
ఆ
సర్లే కానీ నేను బిర్యానీ చేయడం వచ్చా
బిర్యానీ నా బిర్యానీ నేర్చుకోవాలి రాదు నాకు సరిగ్గా సేట్టుకాదు
నీకొచ్చేమో రెసిపీ చెప్తావేమో అనుకున్నా
నాకు రాదు సరిగా ఇంకా వేరే టు ఏమన్నా పచ్చడి అంటే చెప్తా ఏదో టమాటా పచ్చడి లాటివి ఐయితే కొద్దిగా చెప్పగలను
సార్లే చెప్పు
టమోటా నిలువు పచ్చడి అంటే మీకు ఎండ పెట్టేది కావాలా లేదంటే ఉడక పెట్టి చేసే పచ్చడి కావాలా.
ఉడక పెట్టింది చెప్పు
ఉడక పెట్టిండేదైతే నికి ఫ్రిడ్జ్ లో పెడితే త్రీ మంత్స్ లేదంటే వన్ మంత్ ఎండ పెట్టిండేదైతే వన్ ఇయరు ఉ.
ఆ
ఉ
ఉడక పెటింది చెప్పు మళ్లీ వన్ ఇయర్ అంటే వద్దు.
వన్ ఇయర్ కంటే ఇప్పుడు మనం ఎండపెట్టి పెట్టుకోండది వన్ ఇయర్ నిలువ ఉన్నా గాని బాగుంటది అస్సలు ఏం టేస్ట్ తగ్గదు.
లేదు ఉడికిందానికి చెప్పు రెసి
ఉడికిందానికే చెప్పాల ఫస్ట్ టమాటాలు తీసు సో అలా
ఆ
టమోటాలు తీసుకొని అన్ని బాగా కడిగి నీటిగా క్లాతు పొడి క్లాత్ తీసుకొని బాగా తుడిచి పెట్టుకొని పైన తోటఅల్ దగ్గర వస్తాయి కదా అవి నీటిగా కట్ చేసి కచ్చు తీసి పక్కన పెట్టేసి నాలుగు భాగాలు చేస్త కోవాల అలా చిన్న ఒక సైజు టమోటా అయితే పెద్ద టమోటా అయితే ఒక ఆరు ముక్కలు అట్లా చేసుకొని చింతపండు. కేజీకీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు
అవునా
హ్
పులుపు ఎక్కువ అవుతుందేమో
ఏం కాదు సరిపోతది వన్ ఫిఫ్టీ గ్రామ్సు సాల్ట్ కల్లుప్పు
కల్లుప్పు అంటే అది
దొడ్డు ఉప్పు అంటారు కదా ఆ దొడ్డు ఉప్పు అంటారు. కదా అది తర్వాత కారం రెండు వందల గ్రాములు కారము మామూలుగా అయితే మనము తక్కువ అనుకుంటే వన్ ఎయిటీ గ్రామ్స్ అట్లా సరి సరిపోతుంది లేదు కొంత స్పైసీ కారం కావాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి. వన్ కిలోకి ఊ అవు పిండి
ఆవ్ పిండి అంటే
ఆవాలు ఏంచి
ఆ
పొడి చేసుకోవాలా. మెంతులు అంతే ఏంచి పొడి చేసుకోవాలా. మెంతుల్ మెంతిపొడి ఐత్ ఐతే ఒక రెండు టీ స్పూన్లు
నువ్వు నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు ఈ రెసిపీ పట్టుకొచ్చేవే నేన్ చెయ్యలేను
నేను పట్టుకొచ్చే దానికి నువ్వు రెసిపీ ఎందుకు అడిగినావే నన్ని
ఏమో ఈజీగా ఉంటుందేమో అని అడిగాను. బట్ ఇన్ని పిండిలు పట్టాలి కారం పట్టాలి. ఉప్పు ఇంత వెయ్యాలి. అది వేయాలి నా వల్ల కాదు. నువ్వు వచ్చేదప్పుడు తెచ్చి నేను తిని పెడతా.
నేను వచ్చేటప్పుడు తెచ్చి నువ్వు తిని పెడితే ఎట్లనే నాకేంముండదు పాపని నువ్ నేర్చుకుంటావు కానీ, రెసిపి ఇప్పుడు నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ చేయలేను కదా. ఎప్పుడో ఫ్రెండ్స్ కంటే ఏదో తెచ్చిస్తుంటాము. ఎప్పుడో ఒకసారి చేసి ఇస్తాం లైఫ్ లాంగ్ ఊ అంటే ఎవరు ఇవ్వరు కదా
నేను లైఫ్ లాంగ్ తింటానని పన్లేదు కదా
కానీ నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలకి ఫ్యామిలీకి అట్లా చేసి పెట్టే దానికి వస్తది కదా మ్యారేజ్ అయినిచ్చి
ఆ
ఆ
అలాగే అలాగే
ఆ ఇప్పుడు ఫస్ట్ టైం అడిగినావు. కాబట్టి వన్ టైమ్ చేసి ఇస్తా. ప్రాబ్లం కానీ రెసిపీ ఎంత కనుక్కొని నువ్వు కూడా ట్రై చెయి ఒకసారి చేస్తే ఒకసారి మిస్ అయినది సెకండ్ టైమ్ అయినా బాగ వస్తది
ఆ
ఆ కలి సెకండ్ టైమ్ కూడా మిస్ అయింది అనుకో థర్డ్ టైమ్ బాగ వస్తది.
సరే సరే
ఆ
అయితే నేను ఇంకా లంచ్ కివెళ్తాను
లంచ్ కి వెళ్తారా
బాయ్ బాయ్
ఆ ఓకే ఓకే నె బాయ్